హలో హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారండి ఏలా ఉన్నారు
హలో
హలో చెప్పండి ఎలా ఉన్నరండి
బానే ఉన్నామండి
ఉ
మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి
టమాటాలు కడి చేస్తున్నాను
అ ఇంకా వంట చేయలేదా అండి
చేయలేదండి ఈరోజు కొంచెం లేట్ అయిపోతది
ఆహా అంటే పొద్దున్న మరి బ్రేక్ఫాస్ట్ చేసిండ్ర
ఏం చేయలేదు
ఆ
ఇవళ కొంచెం సండే కదా పడుకున్నాను పని పూర్తి అయిపోయిన తర్వాత మీరు మా వోళ్ళు ఎవరు లేదు తొమ్మిదిన్నర పది గంటలకు లేస్తాలు నేను కూడా లేసినా మళ్ళీ పడుకోను
అవునా అండి మరి అట్టి టమాటానే వండుతారా
ఆ
అట్టి టమాటానే వండుతంర అండి
టమాటా కోడిగుడ్లు వండుతానండి
అవునా ఉ
ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిరపాకాయలు అన్ని కడి చేస్తాన మీరు అండిన్ర అండి వంటలు పూర్తిగా అయినాయా
ఆ వంట చేసాను అండి పొద్దున్న గోంగూర పచ్చడి చేసాను
ఏ
పోద్దున దోశలు పోసుకొని టిఫిన్ చేసిండ్రు పిల్లలు గిట్ల లేసినం ఇందాకనే గోంగుర పచ్చడి చేసిన
పచ్చడ తోటె తింటారా పూర్తిగా ఏమన్నా కర్రీ చేస్తారా
ఏ లేదండి పచ్చడితోనే తింటాము కర్రీ ఏం చెయను ఇగ అదే ఇగ
ఎవరు వచ్చారండి మీ ఇంటికి ఇంత ముందు అన్నారు
ఆ అంటే మా అత్తమ్మ వాళ్ళు వచ్చిరండి అయితే మొన్న నేను ఊరికేళ్ళి ఉండే ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా అన్నట్టు రమ్మంటే మా అత్తమ్మ మచ్చింది ఉన్నరన్నమాట ఈ రోజే వాళ్ళు వెళ్తను ఊరికి మళ్ళా ఇందాకనే వాళ్ళని పంపించినన్నమాట అందుకే పొద్దున్నే ఇగ అన్నం వండినా పచ్చడి చేసిన వాళ్ళన్నం తిన్నాక వెళ్తారు
అంటే బస్సు లో వెళ్తారా అంటడి ఆటోకి వెళ్తారా
అంటిగా మా ఊరికి బస్సులు ఉండవండి ఆటోనే ఉంటది ఒక రెండు ఆటోలా ఇక్కడ నుంచి ఒక కాడికి ఒక ఆటో ఎక్తారు మళ్ళ అక్కడి నుంచి మళ్ళీ ఒకటి మళ్ళీ అక్కడి నుంచి మా ఊర్లోకి ఒక ఆటో ఉంటేది కొంచెం టైం పడు తది దొరకడానికి మాకు ఇట్లా సిటీలా దొరికినట్టు ఒకలోస్తే ఎక్కించుకపోరు కదా ఆటో మొత్తం నిండాలా పది మంద పదకొండు మందో నిండినంక తీసుక పోతారునమాట అట్లా వాళ్ళకి టైం పడుతది కదా టిఫిన్ చేస్ మళ్ళ ఆకలి అవుతది కాద వాళ్ళకని అన్నమే తినేసి ఇప్పుడే బయలుదేరింది వాళ్ళు మా ఊరికి బస్సులు మా పక్క ఊర్ళకి బస్సులు ఉన్నాయి కానీ మా ఊరికి బస్సు లేదండి
ఎందుకండి అందరు రాయించుకుంటే బస్ వస్తుందంటారు కదా
ఆ అంటే అట్లా రాయించుకుంటే ఇది వరకు ఒక బస్సు ఉండేది అంటా అండి నాకు కూడా తెలిదు పొద్దున్న ఒకటి సాయంత్రం ఉండేదంట కాని ఈ ఆటో వాళ్ళు బస్సు రావద్దు అని చెప్పి ప్పి కొంచెం గొడవ వేసారంట వాళ్ళకి గిరాకీలు ఉంటలేవు చిన్నది కదా ఊరు అన్నట్టు వాళ్ళు అన్నట్టు మాట్లాడారు కానీ చిన్నగా ఏమి ఉండదు ఊరు మది పెద్దగానే ఉంటది కని వాళ్ళకి ఆటో కిరాయలు కావాలని బస్సు రాకుండా చేసరంటండి కానీ ఇప్పుడు మళ్ళా ఆ ఆటోలు కూడా సరిగా పెడుతున్నార ఆంటే పెడుతలేరు ఇది వరకు ఉండేది ఆటోలు మంచిగానే రోజుకు పది దాక ఉండేది ఇప్పుడు రోజుకు ఒకటి రెండే పెడుతండ్రు ఆటోలు ఎందుకట్లానంటే ఇంటింటికి బండ్లు ఉన్నాయి ఎవాళ్ళు ఏ పనున్నా బండ్ల మీద పోతాళ్ళు రాస్తాండ్రు అని ఆటోలు వెళ్ స్తలేరు కాని అందరికి బండ్లు ఉన్నాయ అంటే అందరికి మొగోళ్లే ఉంటార ఇంట్ల ఇంటికడ ఉంటారు కదా ఆడోళ్ళే
కొందరికి ఉంటాయి అందరికి ఉంటాయా బండ్లు కొందరికి ఉండ అంటే ఎట్లా మరి ఇబ్బంది కదా
తారా ఒకటి రెండు నిండేసరికే
ఉండాలని ఎం సైకిల్ళ్ళు కూడా మే తారు మా సైకిల్లతో కూడా ప్రయాణలు చేస్తారు లేని వాళ్ళు
అదే రెండు మూడు గంటల టైం పడుతాంది ఆటో దొరకాలంటే బస్సు ఎతే మంచిగుండు కాని బస్సు లేదు మాకు అటు పోతే బస్సు లేదు ఇటు పోతే బస్సు లేదు ఆటో టోలే ఆ ఆటోలు కూడా రెండే ఉంటానయి అవి నిండేసరికి రెండు మూడు గంటల టైం పడుతది అటు నుంచి రావాలన్నా అంతే ఇటు నుంచి పోవాలన్న అంతే వాటి నుంచి రావాలంటే టైం పడితే ఇంటికన్నే ఉంటారు చూసుకొనస్తరు ఉన్నరా మంది లేరాని ఆటో ఆయిన ఉంటే మంది అయితే అ జరాపు ఇగ మేము వస్తాం అని చెప్తే ఆతాడు పది నిమిషాలు ఇగ ఇటి నుంచి అంటే ఎవల్ ఉంటారు అడ పోయి కు కూసోవాల రోడ్ మీద
అందరూ ఒకలా ఉండారు గదా
మంది అయ్యేదాంకా నిల్చోవాలి ఏవీ దొరకపోతే మా ఊరికి కేలి ట్రాల్ ఆటోలు అవి ట్రాక్టర్లు పోతాయి అన్నమాట పొద్దున కూరగాయల మార్కెట్లోకి పోతారు కదా కూరగాయలు పట్టుకొని ట్రాలీ అట్లా వాటిలనైనా పోతానే ఉంటాం
అందరూ ఆపుతారా అండి మరి
ఇగ ఆ కొందరు ఆపుతారు కొందరు ఆపరు గానీ ఎవరన్నా తెలిసినోళ్ళుం టనేమో ఆపుతారు లేకపోయినా ఎవరన్నా ఒక్కున్నా కూడా ఆటో దొరుకుతలే బిడ్డ అంటే కొంచెం ఆపుతారు వాళ్ళు అట్లా ఎక్కి పోతారు లేకపోతే మా ఊరోళ్ళు ఎవరన్నాయో టూ వీలర్ బండి మీద వచ్చిన వాళ్ళు పోతారు గదా తెలిసినోళ్ళు ఉంటే అది తీసుకోపోతా దా అని తీసుకబో తరండి మాకు ఆటోలు దొరు క్కువగా సరిగా అలా నువ్వు కలిసి ఉంటే తీసుకోబోతారు అదెక్కడ అంటే మనం కొంచెం దూరం పోయినంక ఆ మధ్యల వెళ్లినా ఈడేం దొరుకుతాయి మీకేం దొరకవు రాండి అంటే తీస్కోపోతారు వాళ్ళు
గుండా మార్కెట్ ఉన్నాదన్నారు గా అదేం మార్కెట్ మీరి
ఆహా ఊరిగా ఉన్న మార్కెట్ ఆ అండి అది పెద్ద మార్కె ట్టండి అన్నీ పత్తి జొన్నలు పల్లి మిరప పసుపు అన్నీ అన్నీ రకాలు మార్కెట్ కస్తారు రైతులు తీసుకచ్చి అక్కడనే అమ్ముతారు అనమాట కాంటాలేస్తాన్
నీటి పంటే కా ఎలాంటిదన్నా
అంతే ది ఇగ బీట్ మార్కెట్ అంటేనేమో గిక్కడ మన ఉంటది అవి వేరే గ్రెయిన్ మార్కెట్ అని అన్ టారు కానీ ఈ దినుసులు మనకు పండించే ప్రతి ఒక్క దినుసు టు ఆ మార్కెట్ యార్డుకు ఉంటది అన్నమాట మన చుట్టుపక్కల ఊళ్ళోళ్ళం దరూ గూడా వస్తా ఉంటారు అక్కడికి పెద్దది గదా యార్డు
అంటే పెద్ద మార్కెట్ బీట్ మార్కెట్లకు అన్నిటికన్నా ఇది పెద్ద మార్కెట్ అన్నట్టు
అట్లా
మీరు ఎప్పుడైనా కొనుక్కున్నారా మీరు మార్కెట్ కి వెళ్ళి మీరు ఏమైనా వస్తువులు లేక దినుసులు ఏమైనా కొనుక్కున్నారా
మేం మార్కెట్టుకు పొయ్యి అంటే ఏం కొనలేదు అక్కడ షాప్స్ ఉంటాయి కదా ఈ పండిన పంట వాళ్ళు కొనుక్కుంటారు ఆ కొన్న పంటను వాళ్ ళ్ళు ఇగ మారుబేరాలు ఏసుకుంటే ఇప్పుడు మీరు అన్న బీట్ మార్కెట్లకు అటు ఇటు వస్తా ఉంటాయి అవి
ఎందుకండి కొన్ని మార్కెట్లలో అన్నీ అమ్ము తరు గదా కందులు అని మిర్చి అని
అవి ఇగ ఎప్పుడు ఆ తెచ్చుకుంటారు కుళ్ళా అమ్ముతా ఉం కొంతమంది ఆ రిటైల్గా అవునవును కొందరు అమ్ముతారు తెచ్చుకో మిరపకాయలు తెచ్చుకుంటాం అండి మేము అదే కార పొడి పట్టించుకుంటాం కదా ఆ మిరప ఎండుమిర్చి అవి తెచ్చుకుంటాం పసుపు కొమ్ములు తెచ్చుకుంటాం
తక్కువ రేట్ అంటారు కదా మరి
అవును అవును అవును అంటే తిరగాలే కొంచెం అక్కడ కూడ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్త ఉంటారు కాయన్ బ బట్టి కూడ రేట్ ఉంటాది కాసేపు మొత్తం చూసి మనకి ఎక్కడ న చ్చతే అక్కడ ఎక్కడ గిట్టుబాటు అయితే అక్కడ తీసుకొచ్చుకుంటారు నిజమే కాందులు తెచ్చుకుంటారు మిరపకాయలు తెచ్చుకుంటారు పసుపు కొమ్ములు తెచ్ కుంటారు ఆ నువ్వులు జొన్నలు ఇట్లాంటివి కూడ అమ్ముత ఉంటారు కదా
ఈ చిరు చిరుధాన్యాలు అమ్ముతార అండి అందులో
అమ్ముతండ్రు అండి ఇప్పుడు ఈ రెండు మూడేళ్ల నుంచి అందరూ చిరుధాన్యాలు ఎక్కువ కుంటున్నారు కదా సామలు కొర్రలని జొన్నల అని అవి కూడ ఇప్పుడు మార్కెట్కి వస్తా అని గ్రైయిన్ మార్కెట్లు అమ్ముతున్నారు
మంచివే నండి ఆ చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎలా ఉంటుంది
మంచిదే కదండి అవి తింటే మనకి ఈ అన్నం తినే బదులు అవి నానబెట్ కొని మన దోషలెక్క పోసుకుంటే మన హెల్త్ కూడ బానే ఉంటది కదా
బానే ఉంటది అం టారు గాని మనకు ఎందుకో అది తింటే కడుపు నిండినట్టు అనిపితలేదు
ఇగ అంటే కొంచెం అలవాటు పడాలి వాటికి మనం ఊరికి అన్న తిని తిని అలవాటు ఉన్న మనుషులు అవి తినాలంటే కొంచెం టైం పడుతది
తినాలనిపించడం లేదు ఏదో బాధ తినాలన్నట్టు
అవునవును అట్నే ఉంటది అంటున్నారు మరి ఇప్పుడు వైట్ రైస్ బాంద్ చేసి
అవునండి వేరే ఉంటదండి బ్రౌన్ రైస్
అదే డదు ఈ కొంతమంది ఆ బ్రౌన్ రైస్ తినని ఒళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వైట్ రైస్ లో నెయ్యి కలుపుకొని తింటున్నారు అంటే షుగర్ అనేది పెంచ కుండా ఉంటంది కంట్రోల్ ఉంటాది అని డాక్టర్లు కూడ అదే చెప్ స్తున్నారు కదా బ్రౌన్ రైస్ తినండి తినండి ఇప్పుడు చాలా మంది బరువు పెరుగుతున్నారు కాబట్టి అదే బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అని అవే చాల మంది తింటున్నారు బ్రౌన్ రైస్ తోని అన్నం వండుకుంటున్నారు చిరుధాన్యాలతోని దోషలు కుంటున్నారు సాములతోని కూర్రలతోని జొన్నలతోని ఆ పేసరుల తోనే
ఇప్పు మాముూలు ఇవి తినే వాటికాన్న అవి బాగ రేట్ ఎక్కువా అంట
అవునవును అవి రేటు కూడ ఎక్కువనే ఉన్నాయి ఇగ మన అత్తేగా మన ఆదాయాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితులలను బట్టి అది ఉంటది తినే వాళ్ళు తింటున్నారు కొంచెం లేకపోతే లేదు ఏమ్ నార్మల్ మన ఫుడ్డునే కంట్రోల్ గా చేసుకుంటా ఇక మన అందరికయితే గోధుమలు అయి త అందరికి అలవాటే జోర రొట్టే అలవాటే కదా ఇగ అట్లనే తింటున్నారు
జొన్న రొట్టెనయితే పాతకాలం నుండి ఇప్పటి వరకు కొన్నాసాగ పడతుంది ఉంది పూరి అని చపాతి అని ఇవయితే తే అందరి ఏస్తది జొన్న రొట్టెలంటే మంచిగానే హెల్త్ కు బానే ఉంట ఇత్తరంతండు గాని ఇత్తే చెయ్యడం రాదు కదండి మీకు కస్
నా కూడా జొన్న రొట్టే రాదు దండి కానీ ఇప్పుడు జొన్నతో జొన్న పిండితో దోశ పోయడం వస్తుందండి ఆ జొన్నలే ఆ బానే ఉంటుందండి ఇగ
లేకి కచ్చి కబ పడే
జొన్నల తోని రాగి పిండి తోని జొన్నపిండితోని దోశలు పోసుడు అలవాటు అయిందండి మంచిగనే అస్తున్నాయి
మరి దానిలో ఏం ఇస్తారు
ఏం లేదండి జొన్నపిండి ఆ కలిపిపోయడమే అండి జొన్నపిండి ఆహా లే ఏం లేదండి అట్టిగాని మనం జొన్నపిండి గ మిల్లాడిచుకున్నాక వాటర్ క ఉక్కొని పోసుకోవడమే లేకపోతే మీనపప్పు నాన బోసుకున్నట్టే జొన్నలు పెసల్ పర్లు నానబోసి మిక్సీ తిప్పి కీ దోశ పోస్కొచండి
అలవాటు అయితాంద అండి మీకు మరి అలా తింటా ఉంటే
అలవాటు అంటే అయిందండి ఇప్పుడు రాగి దోశ అలవాటు అయింది ఈ దోశ అలవాటు అయింది అప్పుడప్పుడు ఊకే బి ఇగ దోశ పోసుకుంటే అది ఎంతైనా పిండి వస్తువు కదా ఇది కొంచెం బాడీకి మంచిది కాదు అన్నట్టు మొన్న మొన్ననే అలవాటు చేసుకున్నాం వన్ మంత్ నుంచే కూడా వేరే వా వేరే వాళ్ళు చెప్పిర్రు
ఉంటది కదండి